ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి ఇప్పుడే టీ తాగి స్నాక్స్ తిని ఇట్లా కూర్చున్నాం వాతావరణం చల్లగా ఉంన్నది కదా
వర్షం పడుతుందా
లేదు వాతావరణం చల్లగున్నది అంతే
ఏం స్నాక్ చేసారు
పకోడి ఆ పకోడీ చేశాను కదా ఏస్తారా ఆ మొన్న మీరు చెప్పారు కదా అందుకే ట్రై చేశాను చాలా బాగొచ్చిందండి థ్యాంక్ యూ అండి ఇవాళ ఇంకో రెసిపీ చెప్తారా
మరి
ఆన్లైన్లో ఎట్లిస్తారు మేడమ్ ఆన్లైన్లో అక్కడకి వచ్చే వరకు చల్లారిపోతాయి మేడం
పర్లేదు మేడం
అంతే అది మీకు కావాలంటే ఇంటికి వచ్చి చేసి పెడతామండి దాందేముంది మీరు పిలవట్లేదు కదా రమ్మని మీరు పిలిస్తే వచ్చి చేసి పెడతాం కదా
అవునా రండి మేడం మరి
అవునా పకోడు చేయడానికి రమ్మంటారా
లేదు మేడం
హ్మ్ చూడ్డానినికి రమ్మంటున్నాం అవునా అవునా ఏం చేద్దామండి ఈ పనులు చాలా అసలు తీరకలేకుంటున్నాయి
అవునా
హుమ్
పాప ఏం చేస్తుంది మేడం
పాప ఇంకో ఫోన్ పట్టుకొని చూస్తుంది
మీకు ఇంకో ఫోన్ కూడా ఉందా మేడం
ఉంది మేడం ఓల్డ్ ఫోన్ ఆమె వాడుతది న్యూ ఫోన్ నేను వాడతా
అవునా పండగ ఇగ మీ పాపకి
ఆ పండుగ అందుకే ఇంట్ల నుంచి బయటికి వెళ్ళకుండా ఆడుతుంది
లేపో
లేకపోతే అసలు కనేపియ్యదు ఆమె
ఉమ్ చెప్పండి ఏం చేశారు స్పెష ల్ మళ్ళ చపాతి పూరి ఏమైనా చేసుకున్నారా ఈవినింగ్ రైసే తి టా రైసే తింటారా వచ్చారా మీ వాళ్ళందరు
ఉ అత్తమ్మ ఇప్పుడే వచ్చింది
ఉ చెప్పండి
ఇంకా మీరేం చేసారు డిన్నర్ కి
మాది చికెనే ఉన్నదండీ మేం కూడా అదే తింటాం ఇప్పుడే రైస్ పెట్టాను అయ్యింది ఇంతలోనే మీ కాల్ వచ్చింది మాట్లాడుతున్నాను
ఇప్పుడే పెట్టేసారా రైస్
ఆ మేము కొంచెం ఎర్లీగా తిని ఎర్లీగా పడుకుంటాం అండి
అవునా
సెవెన్ లోపు మా డిన్నర్ అయిపోతది నేను ఎక్కడన్నా సెవెన్లోపు చికెన్ రెసిపీ చెప్పాలా అందులో ఏముంది అందులో ఏముంది కొత్త రెసిపీ చికెన్ అంటే మామూలే కదా చికెన్ ఏమైనా స్పెషల్ అడుగురు చెప్తా
మీ తెలు
మీకు కావాల్సినది చెప్ప మీకు కావాల్సిన ఈ చికెన్ కర్రీ గురించి చెప్పండి అని అంటే నేను చెప్తా
వాటర్ లేకుండా మంచిగా గ్రేవీతో వండాలంటే ఎలా చేస్తరని
వాటర్ లేకుండా గ్రేవీతో
అ
అంటే ఫ్రై అంటుర్ర లేకపోతే ఓన్లీ గ్రేవీ గ్రేవీ కావాలంటుర్ర
మొత్తం డ్రై కాకుండా కొంచెం మనం చపాతీలు పూరీలో తినేటట్టుగా
గా కొంచెం గ్రేవి ఉండాలి గ్రేవీ ఉండాల గ్రేవీ అట్లా గ్రేవీ కావాలంటే దానికి సెపరేటుగా ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలె మనం ఏంటి మామూలుగా ఇది కాజు ఆనియన్ ఫ్రై చేసి
ఉమ్
ఇట్లా కొన్ని అంటే గసగసా లు మస మస గసగసాలు ఇట్లా మాముూలుగా అవి అన్నీ ఆ నూనెలో మాములుగా ఒక పదిగల కాజు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు మామూలుగా డ్రై రోస్ట్ చేసి ఉల్లిగడ్డ ఇంగ ఆయిల్లో వేయించి ఇవన్నిటిని పేస్ట్ పట్టుకోవాలి అంటే ఇది గ్రేవీ కోసం పేస్ట్ ఇది మామూలుగా మనం గరం మసాలా అనేది దానికి అదే సపరేట్ ఉంటుంది అట్లా అట్లాగా టమాటా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే అదే చెప్తున్నా కదా టమాటా టా ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అవి ఆయిల్లో ఆయిల్లో రోస్ట్ కొని అది పేస్ట్ చేసుకోవాలె ఇంకొక నాలుగు నాలుగు జీడిపప్పులు కొన్నన్ని వేసుకుంటే పల్లీలు నువ్వులు కూడా వేసుకొని అది ఇది మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇక మామూలుగా అది జనరల్ ప్రిపరేషన్ అన్నమాట మామూలుగా ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒక నేను రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళ అది ఫ్రై అయినాక మళ్ళా చికెనేసుకొని ఆ చికెన్ల ఏంది అంటే వాటర్ అంత వోవాలే వాటర్ అంత పోయి మొత్తం డ్రైగ గావాలే చికెన్ కానీ డ్రైగా అయినంక ఈ పేస్ట్ ఏయాలే ఈ పేస్ట్ ఏసి ఫ్రై జేయాలే ఫ్రై జేసంటే బాగంన్ అంటే బాగ వొయ్యెద్దు మీరేమంటారు గ్రేవీ లెక్క కావాలే అంటారు సో గ్రేవీ లెక్ క్క గావాలి అని అంటే ఒక టీ గ్లాసు అంటే మామూలుగ మనం గ్రైండ్ చేస్టప్పుడు ఒక టీ గ్లాస్ ఎత్తం మళ్ళొక టీ గ్లాసు అంటే మనకెంత గ్రేవీ గావాలో మరీ గ్రేవీ అంటే కొంచెం ఇప్పుడు మీరేమంటారు రైస్లోకి చపాతీలోకి కావాలేనంటే కొంచెం గ్రేవీ అంటే మరీ మామూ మాముూలుగ చికెన్ కర్రీ అంటే పోస్తాం వాటరు ఒక మూడ్ నాల్గ్ గ్లాసులు పోస్తవు అట్ల కాకుండ గ్రేవీయే కావాలంటే ఒక వన్ వన్నండాఫ్ ఆఫ్ గ్లాసు వోత్తంటప్పుడు ఇప్పుడు మనం ఏశిన మసాలా గూడా ఉడుకాల గదా మసాలా గుడు ఉడకడానికి ఒక వన్ వన్నండాఫు గ్లాసు వాటర్ బోసి అదేశి దానికి తగినట్టు ఉప్పు కారం మసాలాలన్నీ ఏసి ఒక ఫిఫ్టీన్ మినెట్స్ వరకు ఉహ్మ్ మంచిగ ఉడకనివ్వాలి ఏసుకుంటే అందులో బట్టరు మాములుగ క్రీము ఇట్ల ఇలాంటివి ఎస్కుంటే ఏ మిల్క్ మేడ్ క్రీమ్ అన్దొరుక్తది బట్టర్ అని దొరుక్తది అవి ఆ అవి ఏసి ఆ క్రీమేస్తే బాగుంటది టెక్స్చర్ బాగుంటది టేస్ట్ గూడ బాగుంటది అవ్వేసి ఉమ్ కొంచెం మనకెంత కన్సిస్టెన్సీ గావల్న్నో జూస్కొని తర్వాత కొంచెం మీకిద్దెలుసా ఉహ్మ్ ఏంటిది ఏంటిదిది ఉహ్మ్ ఇట్లా స్మెల్ గదే ఆకు ఏస్తరు ఒకటి ఏంటిది అది బగార పువ్వు గాదు ఇంకొకటేస్తరు అదేందిట్ల వేడి జేసి ఇట్లా ఏస్తరు కసూరి మేతి యా కసూరు మేతి కొంచెం అంటే కొంచెం అదెక్కు వేసిన గూడా చేదొస్తది జస్ట్ అట్లా చిటికడంతా మామూలుగా ఇట్ల ఏయాలే అది కొంచెం పుదీనా ఫ్లేవర్ కసూరి మేతి కసూరి మేతి అది వేరే ఉంటది ఇట్ల స్మెల్ వస్తది అది కొంచెం వేడి జేసి ఇట్ల నలిపి పౌడర్లెక్కేసేసి మళ్ళా తర్వాత కొంచెం కోత్తిమీర జల్లుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతది ఉహ్మ్ గ్రేవీ కావల్ గ్రేవీ గావాలంటే గ్రేవీ టేస్ట్ అనేది మనం ఆడ్ చేశే రిచ్ ఇంగ్రీడియంట్స్ తోనీ గ్రే రిచ్గత్తది కర్రీ
అవునా బాగుంది మేడం మీ రెస్పీ
ఉమ్ చెయ్యండి మామూల్గ గోంగూర చికెన్ అయిన పాలకూర చికెన్ అయిన బటర్ చికెన్ అయిన ఏదైనా గోంగూర చికెను గోంగూర అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి లేకపోతే గొంగుర తిన్నట్టే ఉంటది ఇక పాలకూర చికెన్ కూడా అదే దానికి ఏవి తగ్గట్టు అవి క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి పాల చికెన్ అంటే తినలే కాని పాలకు పన్నీర్ తిన్నాము వెజ్ లో తిన్నాం కానీ నాన్ వెజ్ లో తినలేదు అట్లా ట్రై చేద్దాము అని అంటే ఏమో అది కుదిరితే మళ్ళా తింటరో తినరో అని అనిపిస్తది కానీ బాగానే ఉంటుందట అంటే తక్కువ క్వాంటిటీలో క్వాంటిటీ తెచ్చినప్పుడు ట్రై చేయాలే ఒక పావు కేజీ తెచ్చినప్పుడు చిన్నగా డ్రై చేస్తే అసలు ఎట్లాంటది దాని టేస్ట్ అనేది
అ
తెలుస్తది
అవును
హ ఏది ట్రై చేసినా తక్కువ తక్కువ తక్కువ తక్కువ ట్రై చేయాలి పెద్ద పెద్ద
ఎక్కువ మోతాదులో అయితే టేస్ట్ కుదిదరదంటారు
టేస్ట్ కుదిరదు పాడైపోతది మళ్ళీ ఎవరు తినకుండా అవుతారు అంటే మనకు అవి దాంట్లో అంటే రెగ్యులర్గా వండుకునేటి ఎక్కువ క్వాంటిటీ వండాలి కొత్త ప్రయోగాలు చేసినప్పుడు తక్కువ తక్కువ వండాలి కదా అది క్లిక్ అయితే ఎక్కువ క్వాలిటీ లోకి షిఫ్ట్ కావచ్చు హలో
ఆ
ఆ
కదస్త
మీ వాయిస్ బ్రేక్ అయితుందండి
క్లారిటీగానే ఉంది
మీదే బ్రేక్ అవుతుంది మరి
ఇక్కడ కూలర్ ఆన్ చేశాడు మా ఆయన అందుకే విడిపించట్లేదు
అవునా ఒక రెండు నిమిషాలు బయటికి రండి మరి వాయిస్ ఏమి వినిపియట్లేదు
ఉమ్మ్ చెప్పండి
చెప్పండి మీరు ఏం ట్రై చేస్తారు కొత్త కొత్తగా స్వీట్లు కర్రీస్ ఏమైనా ట్రై చేస్తారా ఎప్పుడైనా కేకులు అవునా మేముకా ఈ సమ్మర్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకు చాలా ట్రై చేసేది కేకు గులాబ్జాము ఎగ్ పఫ్లు చాలా అంటే చాలా వేసేది ఈ టూ ఇయర్స్ నుంచి అసలు బిజీ అయిపోయి టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు ఏం చేయట్లేదు కానీ చాలా చేసేది ఎగ్ పఫ్ కూడా చేసాను కేక్ అయితే చాలా సార్లు చేసా నేను మస్తోచ్చిందా మేడమ్ ఆ బానే వచ్చింది తినొచ్చు ఎప్పుడు కరాబ్ కాలే చేస్తే బిస్కెట్ కేక్ అయినా ఎగ్ కేక్ అయినా ఎప్పుడు కరాబ్ ఏం కాలే మాక్సిమం నేను చేస్తే ఏం కరాబ్ కావు తినేలాగా అయినా ఉంటది మరి వండర్ఫుల్గా కాకపోయినా టేస్టీగా కాకపోయినా తినొచ్చు విత్ ఎగ్ఏనా విత్ ఎగ్ చేసినా బిస్కెట్ కేక్ కూడా చేసినా వితౌట్ ఎగ్ హ ఓకే అండి మాల్లోసారి మాట్లాడుకుందాం మనం
ఆ ఓకే మేడమ్
ఓకే థ్యాంక్యూ